హలో
ఆ ఏం చేస్తర్ర
ఎం చెత్తలే నువు ఎం చేతనవ్ అక్క
ఏం లేదుర మామిడి చెట్టు కింద కూసున్న కావలి
తిన్నవ అక్క మరి
తినలేదుర పొద్దుగాల తిన్న మధ్యాహ్నం తినాలే గని తినబుద్దతలే పోద్దుగాల టమాటో వండిపోయింది అ తమ్మ
ఆ ఎం చెత్తనవు
అల్లే ఏం లేవు ఎగుసు ఎగ్స్ కూడ లేవు కనీసం తిందాం అంటె
పెళ్ళేప్పుడక్క
ఏమోరా చూతారు ఎప్పుడు చేతరేమో ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేతాటున్నరు
పిల్తవ మరి పెళ్లికి
ఓ పిల్వకుండ ఉంటానార నీను పిలవకుండా ఎట చేసుకుంట నేను
ఉ ఏంది కట్నం ఏంత ఇత్తారు
నా అయే కట్నం కాడికి వచ్చింద అప్పుడే
ఆ
జాబ్ చేసేటోడు దే ఆలోచించి ఇస్తారు అప్పుడు
మీ చెల్లి ఏం చేస్తుంది అక్క
మా చెల్ల ఏం లేదు ఉత్తిగానే కూసుంది ఉత్తగా గుసోని నాతోటి అసైన్మెంట్స్ రాపిత్తాంది
ఆ మీ అమ్మా ఏటు పోయింది
మామ మా మామ్మ పుచ్చకాయలు అమ్మడానికి పోయింది
అ మీ డాడీ
మా డాడీ కుండలు అమ్మడానికి మేమిద్దరమే ఉన్నాం ఆమె అసైన్మెంట్ అంతా నాతోటే రాయించుతంది చెయ్యి మస్తు నొత్తంది
ఆ కబడ్డీ ఎట్లానా చేస్ కులే నేను
మస్తాడినవ్ ఓడిపోయినవుగా
ఆ ఓడిపోయిన సెకండ్ ప్రైజ్ వచ్చింది
అదే సెకండ్ ప్రైస్ చింది
ఉ తాడిగుంజుల గెలిచిరా అక్క మరి
అరే తాడు గుంజుల్లనార ఫస్ట్ సారి రెండుస్ రెండుస్ సార్ల గెలిచిన్రా సెమీ ఫైనల్ కు పోయినప్పుడు గుంజమాని చెప్తే మీ అక్క గుంజలే గుంజలేనా కుంటా నవుతా ఉంది. మొహం అంతా తాడు మీద వేసి నవ్వుతా అంటే
ఉ ఓడిపోయిర్రా
ఓడిపోయినం
ఇంకెలా గెలవలేేద మరి
ఏడా కూర్చిపరుగుల కొచ్ సరికి ముగ్గురు ఉన్న కాడ పోయినా నేను
ఆహ్ ముగ్గురు వేసిరా అక్క మరి
ఆ ముగ్గురు ఉన్న దగ్గర నన్ను తీసేసిర్రు. వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ముగ్గురు సెలెక్ట్ చేయరట వాళ్ళు.
మీ చెల్లె వేసిందా మరి
ఏంటిది ముగ్గులా ముగ్గు మాషేప్ లేలే నే మా అమ్మ ఏసింది నేను వేసి మామకి కి నాకు కన్సలేేషన్ ప్రైజ్లు వచ్చినై
సంక్రాంతి నాడు పెద్ద ముగ్గేసిర్రు కాద్
ఆ ఇ టి ముందు పెద్ద ముగ్గు వేసిన ఆ ముగ్గు తీసుకపోయ్ బల్ లేద్ తే ఫస్ట్ ప్రైజ్ వత్తేవమా
ఉ ఏ తయి పోయాగా మరి
కర్రీ వాడిచ్చిన ఆయన ఇచ్చిన డబ్బా ఎంత ఉంది. చిన్న డబ్బా చిన్న డబ్బలో అంత పెద్ద ముగ్గు పడతదా. ఆ ముగ్గు వేయాలంటే నాలుగు గంటలు పడుతది మళ్ళా.
నాలుగ్ గంటలా
ఆ ఎప్పుడు మా నైట్ రెండు ఇంటికి లేతే పొద్దుగాల ఏడు గంటలకు అయిపోయింది. ముగ్గురం కలిసి ఎత్తది.
హోలీ సినిమాలు మీ ఇంటికాడ
మాషెల్లా గీస్ చూడు నేను కలర్లు నింపుడు. మళ్ళా దాని పై నుంచి ముగ్గేసుడు.
నీ మమ్మీ ఎయ్యలేదా
మా మమ్మీ కలర్లు నింపింది. మా చెెల్లేె ముగ్గు వేసింది. నేను మా అమ్మ కలర్లు నింపినాం. మళ్ళా మా అమ్మ డబలు వేసుకుంటూ వచ్చింది. ముగ్గి మీద
పొలం కాటికి పోయిర్ రాక్క
పోలేదు రా మీరు పోయిండ్రా
పోలే
ఎందుకు పోలే
ఉన్న మందు కొట్టి ఇచ్చిరన్నే వద్దు
గడ్డి మందు కొట్టచ్చిర జాలలే ఇంకా
జల్లినం యూరియా
ఎప్పుడు జల్లింరా మొన్న ఉగాది ఎల్లినంక జల్లింరా
ఆ వెళ్ళినం మీర్ జల్లింరా
పక్కనోళ్ళు కూడా జల్లింరుగా మా పక్కనోళ్ళు జల్లింరు వాళ్ళు జల్లినంక మేము జల్లినం
ఆ ఇంకెన్ రోజులకు కోత్తరక్క ీ థీ
బోరే బోవట్లే అసలు పొలాంకడికే బోవట్లే నేనయితే
ఆ ఏం చేత్ మరి ఇంటికాడ ఉండి.
ఏముంది ఏం చెయట్లే ఖాళీగనే ఉంటానా. బయట జాబుకు పోదాం అంటే మా అయ్య దోలట్
ఇంకెన్న్ రోజులు దేవులాడుతారు పెళ్ళైనంక దేవులాడుతర
కా దొరికిన జాబ్ కూడ పంపట్లేడు ఆయన వేరే ఊరుకు పంపడట ఏం వొద్దన్ టండు జాబ్ జేయ్యకి ఏం జేయ్యకి ఇంట్లోనే ఉండు అంటాండు.
మరి ఈ ఊర్లనే జుత్తాండ.
అసలు ఏ జాబ్ లేదు ఏం లేదు ఇంట్లా కూర్సోనుండు. ఇప్పుడు నిన్న్ ఎవ్వడన్న జాబ్ చేయమంటారా అంటాడు.
మర్ డబ్బులు ఎట్ల సంపాదించాలంట?
అవసరం లేదు నేను తెచ్చి పెడత. నువ్వు తినంటాండు.
ఉమ్ ఒక్కడే పని జెత్తే అయితద ఇంట్ల
ఆ ఇంట్ల పని జేత్తే అయిపోతది. ఇంట్ల పని కూడా ఏం జేత్తా వాళ్ళే పోద్దుగాల అన్నం, కూర అండిపోతారు. ఏమై నాక్ గా గిన్నెల్ తోముడు, ఇల్లు ఉడుసూడే గంతే
ఇంకా ఏం సంగతులు
ఏం జెప్పా ఇగ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే కొడతరు.
ఆ
ఇంట్లనే కూసుంటాన్న. ఇగో ఈ మామిడి చెట్లకి కావలి కూసుంటాన్నా రా నెల్ రోజుల కాడ్ చి కోతులు తెంపుకోకుండా ఓ మస్త్ అయినాయి రా ఇప్పుడు పిందలన్నీ రాలిపోయినాయి. కొన్ని ఉన్నాయి కాయలు అయితే మంచినే ఉన్నాయి కాయలు. కాయల్ తెంపనియ్యకుంటా కూసున్
పచ్చడి కాయల
చ్చడి కాయలే
ఆ మైక్ మీదే నా అక్క రోజు మొత్తుకుంటాంది.
ఆ మాదే పోలీస్ సౌండ్ ఒత్తాంది కదా.
ఆ పోతానయ దానికి
ఆ పోతానయి
ఆ పిచ్చికోతులు ఉన్నాయి అన్
ఆ అవును పో తానై
బరే కావాల
ఆ ఏంటిదిరా
మీ ఇద్దరేనా అయ్యా కావాలా
ఏయ ఒత్తరగా మా ఇంటి పక్కన వాళ్ళ వస్తారు టైం పాస్ కొస్తారు వచ్చి కూర్చుంటారు
అన్నం తిన్నారా మరి
తినలే తినలే
ఏం కూర
కూర చెప్పలే ఇందాక టమాటా కూర ఉంది కాకరకాయ ఫ్రై పెరుగుంది
అమ్మ మూడు కూరలతో నీరే మంచిది ఉందిగా
ఏం మంచిది ఉందిరా ఉత్త టమాటా కూర ఉత్త కారకాయ ఫ్రై పెరుగు ఎట్లాగో ఇంట్లుంటది ఆ చికెన్ ఆ మటన్ ఆ తినడానికి
పడ విషికమ అయితేనే తంటవ
ఈ మటన్ అయితే కొంచెం చికెన్ అయితే జర మంచిగా ఉంటది
ఆ
ఉగాది రోజు మాయేసికన్ తేమ్మంటే తెచ్చిండు అది గితత్త వచ్చింది ఒకపూట కూడా రాలే
సికేనా మీకు పండక్కి
ఆసికెనే అది కూడా మధ్యాహ్నం
ఆ మాది మటన్ చికెన్ రెండు
ఉ మాది మాటన్ లేదు ఏం లేదు ఈడ ఎవరు కొయ్యలేదట మా వొళ్ళు పొద్దుగాలనే మైబాద్ పోయిర్రు ఏమంటర్రు కుండలు అమ్ముకొని వచ్చిరు మధ్యాహ్నం వరకు వచ్చిరు పచ్చలాడికలమ్మీ వచ్చిరు
ఆస అమ్ముడు పోతయా కుండలు
ఆ అమ్ముడు పోతాయి. మంచినే అమ్మిరు మొన్న
ఒక రోజుకి ఎన్ని అమ్ముతారు
ఎన్ని అమ్ముతారు అంటే గిరాకిని బట్టి జనాలు వత్తే మంచినే అమ్ముడు పోతయి
ఈ అదొక్క బిజినెస్ ఏనా ఇంకేం లేదా అదొక్క
అ చెప్పినగా వాటర్ మిలన్స్
ఆ
అయి ఒకట ఇక్కడ అమ్మట్లే ఈడు తీస్ ఇక్కడ ఇడికి తెత్తే ఎందుకు ఇక ఏమద్దు పంచి పెట్టినట్టే ఉంటది ఇడ
ఊర్లో కూడా కొంటారు కాద ఐదు ఆరు కాయలు తేత్తే
ఎవరకొంటార్రా కొంటే వాడు పైసలు ఇయ్యడు పాడు ఇయ్యడు కలర్లు తెచ్చినోళ్లే సగం మంది పైసలే ఇయ్యాలే కలర్లు తీసుకుంటారు ఇరవై ఐదు
కేజీ ఎంతా అక్క పుచ్చకాయలు
అది కిలో ఇరవై ఐదో ముప్పయో
ముప్పైయ్
ఆ కిలో నించి నాలుగు కిలోల దాకున్నాయి. కాయ సైజు
ఉమ్ అంత పెద్దయి ఉన్నాయా. అంత పెద్దయి ఉన్నాయా.
నాలుగు కిలోలయి కూడ ఉన్నాయి.
ఈసారి వినాయకుడు పెడుత్ డ్తారా
ఆ ఈసారి వినాయకున్ని పెడతాము. పెట్టి మంచిగ అన్నదానం చేస్తారట
ఓ మీరక్కడ మేము పెట్టెకాడ కూడ అన్నదానం.
ఆ ఈసారి పెట్లే కదా.
పెట్టినాం అన్నదానం పసి ఈసారి ఎట్లాంటే మేమ్ చందాలు అడగలే మా ఇంటోళ్లం మేమే డబ్బులు వేసుకున్నాం మేమే పెట్టుకున్నాం.
అట్ల అన్నదానం చేయలే.
ఆ మొత్తం అడుగుతే చేద్దు మేమే బయట నుంచి ముప్పై వేలు తెచ్చి చేసి మళ్ళా మావాళ్ళే పగిలి పోయి కట్టిర్రు.
అయినాగాని మీ మీ సైడ్ ఆ బజారోళ్ళు ఒక్క పూలదండ కూడా కూర్చోయలే దేవునికి వెస్ట్
ఆ చ్ ఏ షేటోల్లు ఉన్నారు గాని వాళ్ళు ఇగా వాళ్ళ ఇంట్లో లేరు, వాళ్ళు మహుబాద్ లో ఉంటారు
ఆ అసలు ఏంతేనా వేస్ట్ వాళ్ళసలు వాళ్ళ మీద చేస్త. మీందెచ్చేత్తాడ్ చూస్తారు
మాకేం కలిసి వస్తది అంటే మంచిగా గుడి ముందే అయ్యగారు
అవును
త్రీ మూడు గంటలు అట్లా ఎస్తాడు పూజ
ఉమ్ మంచిగ ఉంటది అట్లా
ఆ
మీకు ఆ మాక్ ఇప్పుడు వచ్చా మా కొచ్చా ఇగ ఇటు కూడా మొన్న హోమం కాల్చి చిండు వామ్మో అయ్యా తీసే రోజు పొద్దున్నాక పూజనే మాకు ఇంత అటు కొంచెం అందరు సౌండ్ ప్వార్టీ వాళ్ళే ఉన్నారు కదా
ఆ వాళ్ళ డబ్బులకి అంత అలా ఆడారు వాళ్ళన్న
అవును మరి వాళ్ళు సౌండ్ పార్టీ కాబట్టి ఇస్తరు కాక్పోతే గీ పూల దండల ఇస్తడా మనమే కొన్
ఆ ఆడొళ్ళు లేరుగా అక్క బజార్కి గల్స్ ఉంటే వాళ్ళుయద్దు
అవునవును అందరు మూసులోళ్ళనే
ఆ అయినా అయిన పలారలాభ
నెక్స్ట్ టైమ్ అన్నదానం చేస్తారు అయితే మీరు కూడా.
ఆ ఈ సారి చేస్తాం
ఏమో మా ఊళ్ళు కూడా అన్నారు మొన్న ఏమోంట నిమర్జం అప్పుడు అన్నారు మంచిగా ఆ వినాయకుని పెడతకని ఒకరు మొక్కిరు.
చిన్నది పెచ్చినక మంచిగా గ్రాండ్ వేయాలి
ఆ నేను కూడా కదే అన్న చిన్న వినాయకుని పెట్టి మంచి అన్మాదానం చేస్తతే మంచి. పేరు ఉంటది మనకే పుణ్యం అని అన్నాం ఏ అంద్రా అన్నదానం చెప్ మంచిగా మన బజారాల్లో ఉంటారు ఉండి వడ్డిస్తారు మంచిగా.
ఆ సరే అక్క బాయ్
ఆ సరేరా
ఉ